వినిపిస్తుందా
వినిపిస్తున్ మీకు వినిపిస్తుందా
ఆ బా వినిపిస్తుంది కొన్నిసార్లు విని అది స్లోగొస్తది
అనేతో యూట్యూబ్ లో యూట్యూబర్స్ ఆ నింషు ఏం చేసు ఐలోక్ ఆయుష్ అంతతరే అట్లా మీరు ఫోన్ చేసినప్పుడల్లా వినిపిస్తారా
ఒకొక్కరొక కొత్త స్టయిల్
ఆ అట్లే మీ స్టైలిది ట్రెండుకే ట్రెండ్ నేర్పిచినారు
ఏం చేస్తున్నారు మీరు
మా కాలేజ్ లైవ్ మెన్యూ రూమ్ లో కూర్చొని చూస్తానా అది హైలైట్
మేము కూడా చూడొచ్చా
ఓ పక్కా లింక్ షేర్ చేస్తా చూడండి యూట్యూబ్ లోనే ఉంటది
ఆహా ఎవరికే యాక్సెస్ చూడనికి ఆది
ఆ ఎవరు అయిన చూడొచ్చు అందుకే యూట్యూబ్ లో లైవ్ పెడతారు చాలా మంది ఇట్లా చూస్తారని మనం ఆ మెడ్ స్టూడెంట్ పాస్ అవుట్ ఉంటారు కదా వాళ్ళ కసి పిచ్చి ఉంటది అశు ప్రోగ్రామ్ పిచ్చి అందుకు వీళ్ళు ఆ లో లైవ్ పేటసారు అప్పుడు అందరూ చూస్తారు
అదే బాగా ఫేమస్ కదా మికాష్
ఫేమస్ ఎంత టూ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు టూ హండ్రెడ్ మెంబర్స్ చూస్తానరూ
వామో
అహ్ ఫైవ్కే సబ్స్క్రయిబ్ హ్మ్ ఇట్ల నాలాగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇట్ల రూమ్లో కుర్చోని చూడొచ్చు
ఫోన్ వాళ్ళు చూస్తారు లైవ్ అది కూడా బెస్ట్ ఆప్షన్ వాళ్ళు పెట్టాడం
అవును లేకపోతే మేము కట్టినది ఎంత సిక్స్ హండ్రెడ్ బొక్క
డబ్బులా మళ్ళీ దానికి డబ్బులు కట్ కాటాలా దానికి మీరు వెళ్ళనికి
ఆ ఆ సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ప్రతి కాలేజ్ స్టూడెంట్ సిక్స్ హండ్రెడ్ కట్టల
మీరు కట్టిన్నారా
ఆ నేను కొన్న లేకపోతే వాళ్ళు నన్ను ఎక్కడో అక్కడ బుక్ చేస్తారు హాల్టికెట్ టిక్కోకుండా అట్లా ఏదో ఒకటి
వయమో అట్ల కూడా చేస్తారా మీకు
లేదు అప్పుడు ఏం చేస్తారో చూడాలా
అవునా
ఆ డబ్బులు లేవని అస్సలు కట్లే ఆ రోల్ నెంబర్ గ్రూప్లో పెట్టి పెట్టి టెసినారు అయినా కూడా కట్టలేదు
మీ క్లాసేనా
మా క్లాస్ కాదు వేరే క్లాస్ బట్ మా రూమ్ ఏ ఏమైతాధో చూడాల వాళ్ళని ఎట్లా బుక్ చేస్తారు ఇప్పుడు పాపని ఏం అనకపోతే అందరూ కట్టరు
ఇప్పుడు వినిపిస్తుంది ఇంతసేపు వినిపిలేదు అసలు వాయిస్ ఆ హలో
హ్మ్
హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది ఇప్పుడు నాకు వినిపిస్తుంది
ఆడ కాలేజ్ లో సౌండ్ ఈటికినిపిస్తుంది సో దాని వల్ల ఏమన్నా సిగ్నల్ రాలేదేమో ఇంకా
అంతే అవి సౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదా
అవును ఆడ దగ్గరు ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారేమో మాకే ఇట్టుంతే
ఉమ్ అంత పెద్ద ప్రోగ్రామ్స్ కి అట్లే పెడతారు వాళ్ళు
అవును ఊమ్ సర్ సర్వానంద్ వచ్చినాడు. ఆ చాలా మంచి స్పీచ్ ఇచ్చిపోయినాడు.
అవునా అంటే ఏం చెప్పినారు
ఆ ఎట్లా లైఫ్ ఎట్లా నేర్పిస్తది. అని ఎ మళ్ళీ జాబ్ వచ్చినాక చెయ్యే ఆ ఉందా చూస్తా వుంటి మీరు కాల్ చేయక ముందు అట్లే చూస్త అ ఆ చాలా సెపే ఇచ్చినారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా
ఆహా అంటే మీకు సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు కదా కాలేజ్ లో వాళ్ళే మీకు ఫుడ్ కూడా పెడతారా
ఆ అది ఒక్కటే పెట్టరు. ఎందుకంటే బయట కాలేజీ వాళ్ళకి కూడా వస్తారు కాబట్టి
ఆహా
హుహు అదొక్క ఫుడ్డు పెట్టింటే బాగున్ ది ఫ్రెషర్స్ అప్పుడయితే బాగా పెడతారు ఆ స్టాల్స్ పెడతారు ఆ ఫుడ్ ఎందుకు పెట్టరు అంటే ఇది మెయిన్ పాయింట్ ఆ ఫుడ్ పెడితే ఈ ఫుడ్ కి వెళ్ళిపోతారు. స్టాల్స్ లో ఏం కొనుక్కోరు అని. ఫుడ్ పెడతరు. స్టాల్స్ పెడతారు. బాగా బట్ హై కాస్ట్ అన్ని ఒక చోట తెలుసా నార్మల్ గా స్టాల్స్ పెడితే హై కాస్ట్ ఏ పెడతారు. అది నార్మల్ బట్ స్టాల్ పెట్టినా కూడా ఒక చోట బ్యా సైడ్ సేమ్ ఫిఫ్టీ బయట ఫిఫ్టీ అక్కడ ఫిఫ్టీ పెట్నారు. అందరు స్టాల్స్ ఖాళీ ఉన్నాయి ఆ స్టాల్ మాత్రం నిండుగ కనిపిస్తాంది.
ఉహు తక్కువ ఉంటే ఎవరైనా తింటరే ఎక్కువ ఆస్పడితే ఎవరు పోతారు
ఒక దున్నకుండు నాకు బాగ నచ్చింది. ఇప్పటికి తెలుసుకుంటా అది ఎయిటీ రూపీస్. ఒక్కటే జున్న కుండ కుండ జున్ను
ఆహా ఎయిటీ రుపీసా
ఎయిటి రూపీస్ చిన్న ఉ కుండా అసలు చాలా చిన్నది ఆ సో
చానా తీసుకున్నరు.
అవును కాని నాకు తినాలనిపి
కా అది స్టూడెంట్స్ కి మీరు స్టాల్స్ పెడతారు కదా! కాలేజ్ వాళ్లకు మనం డబ్బులు ఇయ్యాల మన స్టాల్ పెట్టుకున్నందు
అవును అనుకుంతా డబ్బులు ఇయ్యల్ల
ఆహ ఆహ దీన్ తోడు వాళ్ళకి లాభమేనే
ఆ ప్రతిదీ వాళ్ళకే మేలు
ఇంగ హీరో వచ్చినందుకి ఎన్నో లక్షలు ఇచ్చింది ఇంటారు వాళ్ళు
ఎంతో ట్వంటీ టూ లాక్స్ ఏమో ఇచ్చినారంట
ఆ ఆయన వచ్చిందానికి అంతిస్తారా
మా దగ్గర అంత అమౌంట్ కలెక్ట్ చేసినారు. కాబట్టి ఇచ్చింటారు అంటన్నారు.
అంతేము ఉండదు
అవును నాకు అదే అనిపిత్తంది. మరి అంతనా అవు కాలేజ్ వాళ్ళే తినేస్తారు దీని తోడు ఎక్స్టర్నల్ ఈవెంట్స్ బయట కాలేజ్ వాళ్ళో చ్చి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట టెక్నికల్ ఈవెంట్స్ అవన్నీ, సో దాంట్లో కూడా అమౌంట్ మనము మా కాలేజ్ వాళ్ళైయితే టూ ఫిఫ్టీ అట్లా బయట నుంచి వస్ సే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా
ఊహూ
ఉమ్ అట్లా ఎక్స్ట్రా వస్తది వాళ్ళు ప్రమోషన్స్ కోసం అట్లా చేస్తారు, అన్ని
అవునా
లో డబ్బులు, వాళ్ళకే అన్ని ప్రాఫిట్స్ మళ్ళీ మనకేమ్ ఉండదు
ఊమ్
ఆ ఇంకేంటి మీరేం చేస్తున్నారు
ఏమ్
హలో
లేదు
ఉహు
ఇప్పుడు మీ వాయిస్ బ్రేక్ అయితాంది
న్నాను కాలినే
అ హలో వినిపిస్తాందా హలో మైకేస్టింగ్ వన్ టూ త్రి హలో హలో హలో హలో చెక్ చెక్ చెక్ చెక్
హలో
నా దగ్గర సిగ్నల్ బానే ఉంది
పే ఆఫ్ అయిపోయింది మళ్ళీ డిస్కనెక్ట్ అయుంటే ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేశాను
ఊహూ
ఉమ్ ఏందో ఈ వైఫై ఊరికురికే ఆఫ్ అయితుంటది ఆఫ్ చేయకపోయినా కూడా
మీ ఇంట్లో వైఫై ఉందా
మాది కాదు పైన వాళ్ళది
ఓహో
ఉమ్
మీలే పాస్వర్డ్ మీకు బాగానే ఇచ్చినారు చాలా మంది ఇయ్యరు
ఉహు ఓనర్సే వాళ్ళు మా ఇంటికి
ఓ
అందుకు ఇచ్చినారు
ఓ గ్రేట్
ఇంకా ఎదురింట తాతుం టాడు ఆయన కూడా ఇచ్చినడు ఆయనది కూడా, ఆ హాల్లో కూర్చుంటే పైనింటి వైఫై వస్తాది, బయట కూర్చుంటే ఎదిరింటాయిన వైఫై వస్
అ మీ మేం
అసలు నాకు నెట్ టూ పాయింట్ ఫైవ్ ఉంటది అసలు జీరో పాయింట్ జీరో కేబీ కూడా అయిపోదు రోజు నాకు, నెట్టే ఆన్ చేయ్యన్ నేను
అలాంటప్పుడు మీరు నెట్ ఏపిచ్చ్కోకపోయిండుంటే
అంటే ఇయర్లీ బ్యాలెన్స్ నాదట్లా
ఓ షట్ హ హ
అందుకు కానీ సడన్ గా బయటికి పోతే ఫోన్ పే అవన్నీ కావాలకున్నప్పుడు నెట్ కావాల్సిందే కదా
ఫోన్ పే లేకోకుండా కూడా ఎయచ్చ ఆ నెట్ లేకోకుండా కూడా ఫోన్పే ఎయ చంద అది ఏదో మొన్న వచ్చింది ఆ నాకు అంత క్లారిటీగా తెలియదు కాని ఎక్కడో వీడియోలో చూసినా
హు హై కానీ అంత రాదనుకుంటా ఊరికే వాళ్ళు చూపిస్తంటారేమో నెట్ లేకుండా అసలు కన్నె ఎట్లా పోతది
అవును ఉ మేబి అయ్యిండచ్చు అక్కడ అహో విలంలో తెలుసా అక్కడ సిగ్నలే రాలేదు కానీ అసలు వైఫై ఏం పని చేయాల ఆ అంకుల్ మేం వైఫై ఉంటుందని ఒ ధైర్యంగా వెళ్ళిపోయినాము ఆటో తీసుకొని ఫోన్ పే అంటేని హలో ఫోన్ పే అంటేనే వాళ్ళు ఆ లేదు ఫోన్ తనన్నాడు వామ్మో మేము షాక్ అసలు కానీ అ కూల్ సడెన్గా సరే వైఫై చెప్తాను ఆన్ చేసుకోండి అని అనా సరే వైఫే పాస్వర్డ్ తీసుకొని ఏసింటే పోయింది అందరికివాలేదు అక్క సిగ్నల్ అంకుల్ కెట్లచ్చిందో నాకు అర్థం కలా
వాళ్ళది అక్కడింకా రోజు వాడి వాడి అదేమన్న చెప్పిచుకునింటారు హలో
అదట్ల జే ఏంచెప్పించుకుంటారు అసలు
తెలీదు అది నా కూడా వినిపిస్తుంది
అసలు ఎట్ల అసలు వైఫై ఫోన్ సిగ్నలే రాలేదు కదా ఫోన్ అప్పుడు ఫోన్ సిగ్నలే రానప్పుడు వాళ్ళకేట్లా వచ్చిందో ఏమో
సరే అయితే ఉంటాను వినిపియట్లేదు
ఓకే ఐ మీన్
నో